బాగున్నామండి మీరెలా ఉన్నారు?
మ్ బా గున్నం అండి ఏం చేస్ సున్నారు
ఏం లేదండి అప్పుడే వండుకుని తినేసి అలా వాకింగ్ చేస్తున్నాను
అవునా ఏం వండారండి ఒకట
ఆ ఈరోజు నేను ఆవకాయ పప్పు అన్నం చేశానండి
అవునా అండి
ఉ మీరేం చేస్తున్నారండి
మేము అండి ఇప్పుడే భోజనం అయ్యిందండి ఈరోజు వచ్చి నేను పకోడా చేసాండి ఆనియన్ పకోడా మెంతి పప్పు అన్నం వండానండి
అవునా మేం కూడా పప్పే అండి పప్పు ఆవకాయ అన్నం మీరు ఎలా చేస్తారండి పప్పు
మెంతిపప్ప అండి
అవును
ఉ మేము ఎలా చేస్తామంటే అండి ఫస్ట్ టు కందిపప్పు వేసుకుంటాం అండి కందిపప్పు కొంచము ఒక అర గ్లాసు మెంతులు వేస్త ాం ఎప్పుడే గాని మెంతి పప్పు చేస్తే మెంతాకుతో పాటు మ థిస్ మెంతి పప్పులే వేస్తే బాగుంటందండి పప్పు
అవునా ండి నేను ఎప్పుడు వినలేదు మెంతపప్పులోకి మెంత ఇస్తారని మ
మెంతులు వేస్తే కూడా బాగుంటుందండి
ఆహా
మెంతులు దాంతో కొంచెం మెంతులు వేసేసి కందిపప్పు ఆ టమాటాలు తగినంత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఒట్టి కారం వేస్తే ఒట్టి కారం వేసుకొచ్చు పచ్చిమిరపయ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది పప్పు
ఆ మేము పచ్చిమిర్చిని ఇస్తామండి నార్మల్ దా
అవునా మేము ఎ ఒట్టిమిరపకాయలు ఉంటే అవి కూడా వేస్తామ అండి బాగుంటుంది మెంతిపప్పు అలా ఒట్టి మిరపకాయలతో చేసిన
అవునా అండి ఆహా
కొత్తిమీరా రె నాలుగు వెల్లుల్లి రెప్పలు మెంతాకు
ఆ
ఆ కొంచెం చింతపండు అండి అంతా పెట్టేసి బాగా ఒక ఐదు విజిలు రానిచ్చి రా మీ దా తిరగవత బట్టి చాలా బాగుంటుందండి పప్పు అన్నం నెయ్ ఆవకాయ ఇంకేం అవసరం ఉండదు
అవునండి చాలా బాగుంటుంది పప్పు అన్నం ఆవ
ఉమ్ అవును ఆ పకోడా ఇది కారపొడి వేసి చేసానండి నేను కొంతమంది పచ్చిమిరకాయలు చిన్నగా తరిగి వేస్త స్తారు కదా
అవును మేయింగ్ కూడా అలానే వేస్తా ఇస్తామండి
కృప్సీ పకోడా చేసాండి మనం క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే పకోడి కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట ఎప్పుడే కానీ హు పిండి గట్టిగా తడుపుకోవాలండి పిండి గట్టిగా తడుపుకొని వేడిగా కా ని పోస్తే అప్పుడు కిస్ కృప్సీ వస్తాయండి మనకు
అంటే మనం నీళ్ళ వేసి కలుపుకోకూడదా అండి
నీళ్నెస్ కలుపుకోవాలి గట్టి కలుపుకోవాలి ఫస్ట్ శనగపిండి ఏస్తామా కొంచెం వామేస్తామా కడుపు కడుపు నొప్పి రాకుండా ఒకవేళ ఎక్కువ తింటే
అవును
కొంచం సోడా పొడి ఉప్పు తగినంత కారము వేసి కొంచెం కొంచెంగా నీళ్ళ వేసి గట్ ట్టి కలుపుకోవాలండి ఆనియన్స్ అన్ని ఎక్కువ పిండి కన్నా ఎప్పుడే కానీ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి
ఓకే సో మనం పిండి తక్కువ వేసుకుని ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అది కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి
ఉ అవునండి
అ అంటే మీరు నీళ్ళ ఏం కలపరా కలుపుకోడానికి
కొంచెం వేస్తాం కట్ట గట్టిగా అంతే గట్టిగా ముద్ద కావడానికి కి ఆ ముద్దలాగా చేసుకుొని వేడిగా నూనె కాంచేసి వేసి కలుపుకుంటు టె మన క్రిస్పి వస్తు వస్తాయండి పకోడాను
ఉహు
ఒకసారి మీరు ట్రై చెయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తినేస్త స్తారనమాట స్నాక్స్ లాగా
అవును అంటే నేను నార్మల్గా పకోడ చేస్తాను కానీ అంత క్రిస్పీగా వస్తాయని నాకు తెలియదండి ఈ ఆయిల్ వేయడం కూడా ఈ ఆయిల్ వేయడానికి కూడా నేను ఫస్ట్ టైం వి టున్న
వేడిగా కాన్ చేేస్తే బాగా వస్తాయండి పకోడా మనకు రెస్టారెంట్ స్టైల్ లో వస్తాయి అన్నమాట త ఆ పకోడా అంత అయిన తర్వాత పచ్చి కరివేపాకు నూనెలో వంచి చల్లుకుొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి
పచ్చిికరీవే పా
పచ్చి కరివేపాకు క్కు నూనెలో వేయించుకొని అది క్రిస్పీ అయ్యే వరకు పకోడా మీద చల్లుకొని తినండి చాలా బావుంటుంది
అంటే మీరు ఇంకా ఉల్లిపాయ పకోడాలోకి ఉల్లిపాయ ఒకటే ఏస్తారా ఇంకా ఏమన్నా ఏస్తారా అండి
ఉల్లిపాయ వేస్తాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ండి చపాతి చేస్తే మెంతీ చపాతి ఆకూరలు కలిపి చపాతీ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ వేం తినట్లేదు
అవును అవును అండి
బీట్రూట్ చపాతి ఈ క్యారెట్ చపాతి అలా చేస్తారు కదా అదే విధంగా పకోడాలో కూడా మెంతాకు ఉంటే మెంతాకు అలా ఏదో ఒకటి ఆ ఆకులుంటాయి కదండి మనం పప్పులోకి పెట్టుకొని పలకలాకు చిన్నగా తరిగేసి వేసుకున్నాం పిల్లలకి తెలియదు కదా తినేస్తారు హెల్త్ మంచిది ఊ అలా కూడా ఊ ఈ మధ్య ఇంకొకటండి పకోడా పాలకూర పకోడా చేస్తున్నారు ఆ కాకనే తీసుకుని బద్ బజ్జీలాగా బజ్జీలాగా అంత బజ్జీ లాగా చేసేస్తున్నారండి బజ్జీలు ఎలా చేసుకుంటామో వాళ్లా పాలకూర తీసుకొని పెద్ద పెద్ద ఆకులు
ఆ
అలా కూడా వేస్తున్నారండి పిల్లలు ఆకూరలు తినడం లేదని
కానీ అలా చేయడం వల్ల వాళ్ళకి పాలకూర అని వస్తుంది కదండి
అంటే అది బజ్జి లాగా ఉంటది కదండి క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ అనుకోని తినేస్తారు అదే పప్పులోకి పప్పు అన్నం పెట్టండి తినరు పిల్లలు
అవునవును పక్కన వేరు పెడతారు
అవునండి ఉ హు ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి ఏం చేస్తున్నారు మీరు ఈరోజంతా ఏం చేశారు
ఏం లే కదండీ ఇంట్లో వండుకోవడం తినడం ఉండడం ఇదే ఇంకా ఇంకా డైలీ రొటీన్ అంటారా నా డైలీ రొటీన్ అందరికంటే డిఫరెంట్ గా ఉంటుందండి కొంచెము ఆ మీకు కొన్ని టిప్స్ చెప్పనా అండి కొందరు హెయిర్ ఫాల్ పడుతుంది అది నాకు డాండ్రఫ్ అవుతుంది అని ఏవేవో టాబ్లెట్స్ వాడతారు టానికులు వాడతారు స్కిన్ కేర్ హెయిర్ కేర్ అని ఏవేవో పెడతారు పెట్టేసుకుంటారు కెమికల్ ప్రొడక్ట్స్ అన్ని అలా కాకుండా మీకు టిప్స్ చెప్తానండి ఫాలో అలా కాకుండా టిప్స్ చెప్తానండి మీరు ఫాలో కండి మీకు కూడా హెయిర్ ఫాల్ అది ఇది అన్నారు కదా యూజ్ అయ్యే టిప్స్ చెప్తానండి మీకు కొన్ని
ఆ ఆ అవునా అవునా అండి ఒకసారి చెప్పండి
న లేవ గానే ఇంకా టిఫిన్ కూడా చేయకూడదండి టిఫిన్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఒకటి ఉసిరికాయ తినాలండి డైలీ పచ్చి ఉసిరికాయే తినాలి అవునండి
చిన్నవా పెద్దవా అండి
చిన్నవి కాదండి పెద్ద ఉసిరికాయలు హెయిర్ కు మంచిదింటారు
ఆ ఆమ్లా అంటారు కదా అవా
ఆ అవును కొందరు ఏమంటారు నూనెన్ ఆ హెయిర్ పట్టించుకునే నూనె కాగబెట్టుకొని అవి వేసి కాగబెట్టి పూసుకుంటారు అలా వల్ల మనకు హెల్త్ కి ప్రయోజనం ఉండదు అది తింటే హెయిర్ కి మంచిది హెల్త్ కి మంచిది అంట షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా తినాలి ఇది
ఆమ్లా అండి
మనం పొద్దున్నే రోజు ఒకటి తీసుకోవడం వల్ల మన హెల్త్ హెల్త్ మంచిగా ఉంటది హెయిర్ కి మంచిదండి
నేను ఈ మధ్య ఈ శంఖం పూలు వస్తాయి కాదండీ
అవునవును
ఆ శంఖం పూలు ఎండబెట్టేసి వా కొద్దిగా నీళ్లు మరిగించేసుకుని ఆ మరిగించిన నీళ్లో ఒక రెండు పువ్వులు వేసుకుని తాగుతున్నానండి అంటే తాగినప్పుడు ఏం అనిపించదు అంటే అంత చేదు కూడా లే ఏం లేదు అది టీ జస్ట్ కొంచం హని కలుపుకొని తాగితే ఆ డైజెషన్ బాగా హెల్ప్ అవుతుందంట
అవునా అండి
మ్మ్
హ్మ్
వాటిని ఇంగ్లీష్ లో బట్ట బటర్ ఫ్లై ప్లీ టీ ప్లీ ఫ్లవర్స్ అని అంటారు
ఓకే నేను ఎప్పుడు వినలేదండి ఒకసారి నేను ట్రై చేస్తా ఇలా ఏదో ఒకటి మనం నాచురల్గా ఆ చూసింటానండి అ ఆ శివుడు పూలన్ని గూడన్
అంటారు అవును అవును ఆ పూలే ఆ పూలే
మ్మ్ ఇలా రోజుకు ఒక ఉసిరికాయ తింటానండి బ్రేక్ ఫాస్ట్ చేసే అరగంట ముందు తీసుకుం టాను మరి వారానికి మూడు సార్లు ఆ హెయిర్ ఫాల్ కా కాకుండా ఒక ఈ రెసిపీ చేసుకుంటానండి నేను ఆ ఎర్రటి ఉల్లిగడ్డలుంటాయి కదా అవి ఒకటి మెంతులు రాత్రే నానబెట్టి పెట్టేస్తాను ఒక పిడికెడు అవి ఒక ఉసిరికి కాయ ఇవన్నీ సి పట్టి ఒక ముద్దలాగా చేసుకుంటానండి చేసుకొని తలకు పూయడం వల్ల మనకు డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతా వస్తుందండి
నాకైతే డాండ్రిఫ్ బ చాలా విపరీతంగా ఉందండి
ఆనియన్ అనేది మనం డాండ్రఫ్ పోవడానికి కూడా బాగుంటుందండి ఒకసారి వాడి
అంటే కొన్ని రోజులు పోతుందండి మళ్ళీ వస్తుంది
ఏంటంటే అండి మనకి స్టెబిలిటీ అనేది ఉండాలి ఒకటి వాడుతున్నామంటే మనం అట్లీస్ట్ మనం రెండు రోజులకి ఒకసారి కాదు కాని వారానికి ఒకసారి వాడండి వాడితే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే డాండ్రఫ్ మనకు పర్మనెంట్ గా పోతుంది అని మనం చెప్పలేం కదండి
అది నిజమే
ఆ
అయితేనేే ఇప్పటి నుంచి ఉల్లిపాయది ఏదో టెక్నిక్ యూజ్ చేస్తాండి నాకు అసలు డాండ్రఫ్ అంటే కొన్ని రోజులు అది వాడినప్పుడు అయితే పోతుందండి మళ్ళా వస్తుంది సో అందుకే నేనేమైనా ప్రాబ్లమేమొ అనుకున్నా
లేదా అది నాచురల్ గా అందరికి వచ్చేదే నాచురల్ గా అందరికీ వస్తుంది వాళ్ళకి ఇది రాదు మనం మెయింటైన్ చేసు కునే దాన్ని బట్టి ఉంటుందండి ఇలా నాన్చురల్ గా వాడండి మీరు కెమికల్వి ఆన్లైన్ లో పెట్టడం అవి ఇవి మాత్రం చేయ్యకండి కొందరికి పడతాయి ఒప్పుకుంటానండి కానీ కొందరికి పడవు ఎందుకంటే ఒక్కొక్కరి స్కాల్ప్ ఒక్కొక్క లాగా ఉంటుంది
అవును నిజమే నిజమే అండి అదైతే నిజమే
అయితే ఏ స్కాల్ కొన్నా అది ఎలాంటి వాళ్ళకైనా పడుతుంది ఏదో రిజల్ట్ ఇస్తుంది ఏదో ఒక రూపంలో
అవును అవునండి నిజమే నీన్ దింతో అగ్రిచేస్తా వస్తాను టోటలీ అగ్రిచేస్తాను మనం ఇట్లా చాలా అంటే ఇట్లా నాచురల్ గా యూస్ చేయడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి.
అవునండి
పోతాయి మనకి రిజల్ట్ బా వస్తు స్తుంది హు
సరే అండి అయితే
ఆ ఇంకా నిద్రపోతారా అండి
అవునండి టైం అయింది కదా ఇంకా భోజనం అయిపోయింది తొమ్మిది కల్లా పడుకునేస్తామండి
మేము అంతే అండి తొమ్మిది తొమ్మిదిన్నర లోపు పడుకు కొనేస్తాం క సరే అండి ఉ బాయ్ అండి నిద్రపోండి ఉ ఓకే